హలో
హలో వినిపిస్తుందా అండి
పిస్తుందండి
ఆ ఏం చేస్తున్నారండి
ఏం లేదండి కాలి
అవునా తిన్నారా అండి
ఇంకా లేదండి టైం అవలే
అవునా ఆ ఇందాకే కంప్లీట్ అయియందండి తిన్నాను
ఉ ఏం చేశారండి
టొమాటో రైస్ చేసారండి మా పీజీలో
బాగుందా అది బాగలేదండి
పర్లేదండి బాగున్నా బాలేేకపోయినా తినాల్సిందే కదా
ఫీజు పే చేశారు కదా అడగాలి కదా మీరు
ఇంకేం చేస్తామండి తప్పదు కదా అన్నట్టు ఉన్నాము
ఉ
ఉ
మీ ఫ్రెండ్స్ ఎవరు లేరాండి పీజీలో
ఆహా లేరండి వాళ్ళు ఆ కొంతమంది ఇంటిక వెళ్ళారు కొంతమంది బయటకి వెళ్ళారండి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు
అవునావు ఏతే మీరు ఫ్రీ బర్డ్ ఫ్రీ బర్డ్ అండి
అలానే అనుకోండి కొంచెం
ఉ
ఉ ఒక్కొక్కసారి వాళ్ళు ఉంటే బాగుంటది అనిపిస్తుందిండి ఎందుకంటే హడావిడిగా బాగా మాట్లాడుకుంటూ తింటూ ఇలాంటివన్నీ చేయొచ్చు కదా
ఊ
సో అలా అండి
కానీ ఒక్కొక్కసారి వాళ్ళంటేనే విరక్తి వస్తాది కదండి.
అలా ఏం లేదండి
మ్ మీరు అండి.
నేన ఎప్పుడు సింగిల్ గానే కూర్చుంట సింగిల్ గానే కూర్చుంటండి. ఎవరు
అవునా ఎందుకండి అలాగా సింగిల్గా
ప్రశాంతంగా ఉండచ్చు. ఎవరి గోళలు లేకుండా
ఓకే. నైస్ కాన్సెప్ట్ అండి.
ఎవరన్నా ఉన్నారనుకో నేను వాళ్ళతోనేం తినను. వాళ్ళు నా తల తినడము ఏదో ఒటి ఉంటది
ఓకే
అంటే ఒక్కొక్కరు ఒక్కొకలా ఉంటారనమాట
ఓకే అది కూడా నిజమే అండి
మనం మాట్లాడేస్ నా వాళ్ళు మాట్లాడకపోవడం మనమెదనా అన్న మరి కోపడడం అదంతా ఉండదు కదా అదే ఒక్కడే ఉన్నాం అనుకో ఏ చింత చికాకు లేకుండా ప్రశాంతంగా వుండొచ్చు
హా
నేనెంత సేప్ ఫోన్ చేస్తాం నచ్చకపోతే చదువుకుంటాం లేదంటే ల్యాప్టాప్ చూస్తాం ఏదో ఒటిఅర్క్ చేసుకుంటూ కూర్చ్చు
ఉమ్ మీ కాన్సెప్ట్ బాగుందండి
అంటే అలవాటు అయిపోయింది చిన్నప్పటినుంచి సింగిల్ గా ఉండి ఉండి
హు చిన్నప్పటి నుంచి సింగిల్ గానే అలానే ఉన్నారండి ఎవరితో మాట్లాడుకోకుండా
హ్మ్ అలానే అలవాట్
నేను సీరియస్లీ మీలాగా నేను ఒక్క రోజు కూడా ఉండలేనండి నేను అసలు మాట్లాడకుండా అసలు ఉండలేను
చిన్నప్పటి నుంచి అలవాటయితే అట్లే అలవాట అవుతుంది చిన్నప్పటి నుంచి అలవాటు లేకుంటే అంతే
అలవాటు ఉన్నా అలవాటు లేకపోయినా ఇప్పుడు చ్ ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి కొంచెం అలవాటు లేకపోయినా కూడా అందరితో కలవాలి జనాలు ఎలా ఉన్నారు మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవాలి కదండి
అంటే కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే మీరు అలా మాట్లాడరు అనుకోండి
అవునా ఏం సిచ్యువేషన్స్ అండి అలాగా
అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కదా మనం మాట్లాడిచిన వాళ్ళు చిరాకు పడేది
హా
అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు ఎందుకులే మాట్లాడియడం ఉన్న మన మన పనిలో మనం బిజీ అయిపోతాం అయిపోతే చాలు అనిపిస్తుంది
ఉ
వాళ్ళని మాట్లాడిచ్చి వాళ్ళు ఫీల్ అయ్యి ఏంది వీళ్ళు ఇలా ఉంటారు అని వాళ్ళు మనల్ని తిట్టుకోడం అవసరమా అండి ఎందుకు చెప్పండి
అది కూడ నిజమే ఇంకేంటండి ఉగాది బట్టలు
ఉగాది ఏం బట్టలు లేదు ఉగాదికి ఇంటికి వెళ్లడం లేదు వెళ్ళట్లేదండి
అవునా ఎందుకండి
ఏమో ఇంట్రెస్ట్ లేదు మా విలేజ్ లో ఒక ఫెస్టివల్ మాత్రమే బాగా జరుగుతది ఉగాది అన్ని ఫెస్టివల్స్ అంతగా ఏం లేదు అందుకు ఏమి ఇంట్రెస్ట్ లేదు అసలు
ఉ హు
ఉ మీరండి మీరు వెళ్లట్లేదా లేదండి
ఆ లేదండి నేను రంజాన్ రోజు వెళ్దాము అనేసి అనుకుంటున్నా అండి
రంజాన్ రోజు ఎళ్తే ఏముంటందండి
అంటే నైట్ నైట్ బాగా ఎంజాయ్మెంట్ ఉంటుందండి
నైట్ ఎంజాయ్మెంట్ ఏం ఉంటదండి
రంజాన్ రోజు నమాజ్ చదుకోవడం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుస్తారు కదా అట్ ఎ టైం సో ఆ నెక్స్ట్ స్టడే సండే మనం ట్రిప్స్ కెళ్ళొచ్చు ఆ సారీ మేము ట్రిప్స్ కెళ్ళొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ట్రిప్స్ కెళ్తారు కదండి రంజాన్ తర్వాత
ఆ ఎళ్తారండి
సో ఆ ట్రిప్స్కి కెళ్ళడం కానీ నాకు చాలా బాగా నచ్చుతుందండి
హ్మ ఎక్కడ అనుకున్నారండి ట్రిప్స్
ఆ ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు ఏమీ ప్లాన్స్ లేదండి సో రీసెంట్ డేస్లో ఆ సారీ ఇంతకు ముందు అయితే పెనకషర్ల డ్యామ్ వెళ్ వేళ్ళానండి నేను మే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ సందరం
అవునండి బాగా అనిపిచ్చిందా అండి మళ్ళెట్రీ
చాలా బాగా అనిపించింది అండి పీస్ ఫుల్ గా అనిపించింది బట్ నాకు వాటర్ ఎక్కువ చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయండి సో నేను అక్కడ వెళ్ళలేదు వాటర్ దగ్గరికి
అంటే ఎప్పుడన్నా అలా అలవాటు ఉంటే అవుతా దండి లేకుంటే
చాలా చాలా ఫుల్గా ఉన్నాయి వాటర్
అంతే అండి ఈ డ్యామ్స్ అన్నాకు ఫుల్గానే ఉంటాయి కదా
అట్లీస్ట్ చూడడానికి కూడా అవల్ అవ్వలేదండి అంతా డ్యామ్స్ అంటే వాల్ ఉంటాది కదా వాల్ కి టచ్ ఆన్ అయి పైకి వస్తుంటే నాకు సీరియస్లీ భయం వేసిందండి
ఇంకా కొన్ని డ్యామ్స్ ఇంకా ఫుల్ అయి పైకి వస్తా ఉంటాయండి అలాంటప్పుడు చూడాల్సింది మీరు
మీరు అంత ఎక్స్పీరియన్స్డ్గా మాట్లాడుతున్నారు మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా అండి ఎక్కడైనా
ఆ చేసామండి
ఓకే ఎలా అండి
అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి అంటే దగ్గర్లో ఉంది మా ఊరి దగ్గర్లో
ఓకే
అలా యే ఎక్స్పీరియన్స్ అయ్యిందండి చిన్నప్పటి నుంచి అన్నీ ఆ వచ్చండి
ఓకే నాకు రాదండి
ఏమండీ నేర్చుకోలేద ఎప్పుడు ఎప్పుడు ట్రై చేయాల
ఆహా లేదండి
నేర్చుకోవాలి కదండి ఎప్పుడైనా లైఫ్ లో ఉపయోగపడుతుంది సిట్యువేషన్ ఎలా వస్తాయి చెప్పడానికి కదా
నాకు వాటర్ అంటేనే భయం అండి ఇంకా స్విమ్మింగ్ ఏం నేర్చుకుంటానండి
వాటర్ లో ఒకసారి దూకితే అదే పోతాది వాటర్ భయం
నాకు సీరియస్లీ అస్సలు ఊపిర ఆడదు
అలవాటు అవుతుంది అంతే ఒకసారి రెండు సార్లు మూడోసారి భయం పోతాదండి
మీకు తెలియదు కదా ఒక విషయం ఏంటంటే చిన్నప్పుడు నేను కెనాల్ ఉంటది కదా వాటర్ వచ్చాయని చెప్పి వెళ్ళాను నేను మా పెద్ద నాన్న మా కజిన్ అందరు వెళ్ళాము
ఆ
సో ఆ పెదనాన్న వాళ్ళకి ఆవులు ఉండేటివి అన్నమాట
ఆహా అండి
వాళ్ళ అంటే క్లీన్ చేయడం కోసము అదే కెనాల్ లోకి పిలుచుకొని వచ్చినాడు
ఆ దాని మీద ఎక్కి కూర్చొన్నా
ఆ
అది సడన్ గా ఇట్లా తల ఊపింది నేను కింద పడ్డా వాటర్ లోకి ఆ నాకు భయం ఏంటంటే దానికి కాలు కింద ఏడ పడతాను అని అది భయం ఉంది
అలా ఎలా అలా ఎందుకు పడతారండి అది అదే అదే వాటర్ కి భయపడుతాది మీరు దాన్ని ఇంకా భయపెట్టేస్తే అది ఇంకా భయపడిపోతుంది
నేను అప్పుడు చిన్నగా ఉంటాను కదా సో వాటర్లోకి ఊపిరి ఆడలేదు చేతులు పైకెత్తున మళ్ళీ మా పెద్ద నాన్న వచ్చి కాపాడాడు నన్ను
అలా ఎలా అండి జాగ్రత్తగా ఉండాలి కదా అందుకే ఎప్పుడైనా స్విమ్మింగ్ నేర్చుకుంటే బెటర్ అండి ఏ ఎప్పుడైనా లైఫ్ లో ఉపయోగపడుతుంది కదా
ఒక్కొక్కసారి అదే కొంచెం కష్టం అనిపిస్తుందండి
స్విమ్ ఈజీనే అండి నేర్చుకోవచ్చు తొందరగానే
తొందరగా నేర్చుకునేేదేమో కానీ నాకు ఆ చేపలన్నా కూడా భయమే అండి బట్ చేపలు తింటాను నేను చేపలు అంటే భయం నీళ్ళల్లో ఉండే చేపలు గుచ్చుకుంటాయి కదా అవి
అంటే అవే వచ్చి మనల్ని గుచ్చవు కదండి
కొరుకుతాయి కదాండి
ఎందుకు కొరుకుతాయండి మీరే దాన్ని పట్టుకొని కొరకండి ఒకసారి ఇంకొకసారి నే మిమ్మల్ని కొరకవు కదండి
నేను పచ్చి చే
అంటే కొరకడానికి వచ్చినప్పుడు కొరకమని
అంటే నార్మల్ గా ఆక్వేరియంలో లో కూడా ఫిష్ నిజం అవి బాగుంటాయి అండ్ మసాజ్ చేయించుకోడానికి కూడా ఆ మనం ఫిష్ తోనే యూస్ చేస్తాం కదాండి ఎక్కడైనా చూసింటే మీరు మాల్స్ దగ్గర కానీ
చూసామండి మీ మీరు అవన్నీ మాల్స్ లో ఇలా చూసారు మేము డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేసామండి రివర్స్ లో కెనాల్స్ లో లో ఎక్స్పీరియన్స్ చేసాం
ఓకే నాకు ఆ చేపలు ఎక్కడ ముట్టుకుంటాయో అనేసి నేను వాటర్ లో కూడా దిగనండి అలా
అవేం ముట్టుకోడానికి అవేం అంత ప్రాబ్లం చేయవండి అంత మిమ్మల్ని
అంటే కుచ్చుకుంటాయి కదా అండి అదే కొరుకుతాయి కదండి
అవేం కొరకాలంటే అంటే మీరు ఎక్సెస్ ఆఫీస్ కి వెళ్లండి తినేస్తాయి అంతే
అవునా
ఉహు వేస్ట్ స్కిన్ ఉంటది కదా వేస్ట్ స్కిన్ ఒకటి తినేస్తాయి అ
అవునా వేస్ట్ స్కిన్ తినేస్తాయని మీకెలా తెలుసండి
అంటే ఎక్స్పీరియన్స్ చేసాం కదా తెలుస్తదండి
మీకు తినేసినాయా అండి
ఆ అంటే లెగ్స్ ఒకటే
ఓకే అర్థంమయిందండి
అతనే
ఆ అండి సరే అండి మనం నెక్స్ట్ కాల్ లో మాట్లాడుకుందాం ఓకే అండి బాయ్ అండి టేక్ కేర్
బాయ్ అండి టేక్ కేర్